ఏం చేస్తాడవు హ బాన్నాన్ నువ్వు బాన్నవా
ఆ బాగున్నాను ఎం చేయాలా ఊర్కే అట్లా పడుకొని ఫోన్ చూసుకుంట
అవునా ఉమ్
నువ్వేం చేస్తున్నావ్
నేనా ఆవులికి ఇప్పుడే గ
మ్మ్
డ్డి పెట్టేసి ఉమ్మ్
అవునా
మీ ఆ అంటే ఇప్పుడైతే అవి ఆకలితో ఉంటాయి కదా
అవునవును నైట్ ఎప్పుడు పెడతాము లే మేము కూడా పెడతాము మాక్ కూడా ఆవులున్నాయి నైట్ ఎప్పుడు పెట్టేసి పడుకుంటాము గడ్డి
గెడ్డి పె తె సే ద ఉమ్
అవును
ఇంగ
వావి ఎక్కువ తింటాయి గడ్డి అవును కదా
తెస్సి నీకు వస్తుందా ఇట్లా పాలితకడం.
పాలు పితికేదా ఆ వస్ స్తది కానీ అది దగ్గరికి రానీదు ఆవు
రానీదా నింటి దగ్గరికి ఉమ్మ్
ఆహా గుద్దుతుందెట్లే
ఆ ఉమ్ మీకు వంటలు చేయడం వస్తాయా ఆ పాల
నువ్ పితుకుతవా పాలు ఉమ్
వస్తుంది నాక్ అట్లట్లా అదేదో ఫస్ట్ అదేదో చేస్ తాజు అది ఇట్ల పట్టిచ్చి పితకల్లా ఏమంటే దానికి
అవును
అవాట్ ఉండ ఉం ఇంగవన్నీ చితికేసి ఇంకా పొద్దున్నే అంతా అందరికి సైకిల్లో వెళ్ళి ఇస్తా అంటాను
ఆహా
మ్ ఇద్ ఇదొ అట్ల ఉమ్
ఇంకేం ఏం చేస్తున్నారు
ఇల్లే జూకి ఇంకా పండ్కొనేసి ఫోన్ చూస్తా అండి
ఆ
నువ్వు సే చూల్లె
మూవి కా
ఆ
ఆ ట్వంటీ నైన్ మూవీ చూద్దామని ఓపెన్ చేసానా అది కాక వర్షం పడిందా నెట్ సరిగ్గా రావట్ లేదు అది పాస్ పాస్ లో పడి వస్తాంది. మ్మ్ అందుకని ఇంకా ఆపేస్తి ఒకేసారి డౌన్లోడ్ చేసుకోని
డౌన్లోడ్ చేసి ఇంకా రేపు పో తినేటప్పుడు అట్లా చూస్తే సరిపోతుందిలే
ఆ అంతే మ్మ్
లేలే మ్మ్ ఇక్కడ యై ఇత్తెగినా బాగున్నా
ఏంది
ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో వానొచ్చి బాగా
అవును మా సైడ్ కూడా అంతే మా సైడ్ వాన పడిందా
అవునా
వా చలి పెడతాండ
చలి పెడతాంద మీకు అప్పుడే మ్మ్ కొద్ది కొద్దిగా
బాగా నిద్రపోవచ్చు గాలికి
ఆ ఇంకా పద్దున్నే లేయబుద్ద్ కాదు కదా
నిజమే అహ లేయబుద్దే కాదు.
అసలు లేయా బుద్ధి కాదు ఏందో అసలు ఏమి చదువు బుద్ధి కాదు.
అవును ఇట్లా క్లైమేట్ ఉంటే అసలు మె మొద్దు బారిపోతుంది లేజిగా తయారవుతాం
ఆ మెయినా మైన్.
వెలుతున్నా వెలుతున్నావా
నినా ముద్ద
మ్మ్ ముద్దు ముద్ద చేసినారే బానే పీజీలో.
హాలిడే నా
ముద్ద పైన ఏం చేశారు
నేను ఇంట్లో ఉన్నా
అవునా
కి చికెన్ చేసా తెల్ద్ ఇంట్లో ఉంటే గినా ముద్ద చికెన్ బలే చేస్తారు
ఇంట్లో అంటే ఆ ముద్దనే చేసారు ఇంట్లో కదా
ఆ ఏమంటే నేను అసలు ఇంట్లో తినను అన్నమాట ఇంగ అమ్మా ఆ చికెన్ లే కి అన్నం యేసుకుంటే కొద్దిగా సప్పగ ఉంటుంది కదా ముడైతే గిన బాగా మం చిగ టేస్ట్ వస్తుంది. అందుకు ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంగా చికెన్ మటన్ అలా చేసిన ముద్ద జేస్తా
నేనైతే ఇంటి దగ్గర ఇంటి పోతే ఎక్కువ ముద్దనే తినేది దెలుసా ఆ ముద్ద గొంతు ఎంత బాగుంటాయా
ఉమ్
ఎక్కువ ముద్ద తింటా ఇంకా నైట్ టైమ్స్ అట్లా మా కొని కొన్నిసార్లు అట్లా రైస్ తింటాం ఉమ్ ముద్ద తింటే బాగా స్ట్రాంగ్ గా
ఆ అవున్లే